హలో
ఆ చెప్పక్క
ఏం చేస్తున్నావ్ సంజన
ఏం చేస్ సేటిల్ అయ్నవ్వు
ఏమ్ జస్తలే ఉయ్యాల్ ఊగుతున్న తిన్నావా
తిన్న తిన్నాను నువ్వు తిన్నవా
తిన్నా అమ్మా నాన్న ఏం చేస్తున్నారు.
అమ్మ టీవీ చూస్తుంది నాన్న పండుకున్నాడు
హ్మ్ ఏం కర్రీ చేసిర్రు
నైట్ది కొంచెం మటన్ ఉండే
హ్మ్ ఇప్పుడు ఈరోజు
నైట్ కొంచెం ఈ రోజు బెండకాయ చేసిన నేనే హ్మ్ మంచిగ్ చేసిన కానీ మా ఇంట్లో లేద ఏం లేదు
బానే ఉంది జోక్
మా ఇంట్లోని తిన్లేరు
ఎయిన్ని నిజాలు చెప్తావు ప్రయోగం ఫెయిల్ అయినట్టుంది
లేదు లేదు మంచిగనే చేసిన వాళ్ళు నైట్న మటన్ తిన్నారు అందుకే తినలేరు
ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసినవంటా కదా బాగా రాసినవా
అంజనే రాశిన
రిజల్స్ ఎప్పుడు
తెలీదు అని ఇంకా రిజల్ట్స్ చెప్పడం ఏం మంచి రాయలే ఎగ్జామ్
అబ్బా నమ్మలా మీ క్లాస్ లో నువ్వే టాపర్ అంట మీ అక్క చెప్తంది
అంత లేదు నేను థర్డ్ టాపర్ అంటే మాకు ఎంపీసి ఉంటది ఐఐటి ఉంటది అట్లయితే
తాడు తాపర్ గడు ఉంటారా మీ క్లాస్ లో
స క్లాస్ నుంచి తాడొచ్చు న నేను
మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఎందుకు రాస్తున్నా మీకు డబ్బులు ఎక్కువయినట్టు అని ఏమో నాయిస్ వస్తుంది
లేదు ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉండి రాసిన
ఊర్కెళ్ళరంట గదా
మా సారు కూడా రాయమని అన్నడు ఇంక అవును పోయినాం మొన్న
ఎందుకాయరు
జనండడి
ఏ చెల్లలు మీ బాబాయ్ కుతురా
ఆ అవును
అందరు వైరా
నేను మామ్మోపోయినం అక్కా నాన్న రాలె
ఎందుకు రాలేదు మీ అక్క
ఏమా పిల్ల రాను న ఎంత బ్రా తిమ్లానా రాలే ఇంకా అందుకే వదిలేసినా ఇక అందుకు
అ
ఆ
కాలేజ్ ఎప్పుడు ష్టా థర్డ్ అంట
ఏమో టువెల్వ్ నుంచి అంటు్ర తెలియదు ఇంకా గ్రూప్ లో ఏం మసేజ్ పెట్లేరు ఊ
పోతవా ఫస్ట్ డే
ఆ పోతా
ఫస్తేనే వచ్చ దా క్లీన్ చేస్తావా వెళ్లి
ఈయలేదులే కాదు కానీ ఇగా ఫస్ట్ డే ఎవరు రారు పోయి బెంచ్ లో పట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే ఒక రెండు రోజుల తర్వాత పోత
బ్యానర్లా పడ్డావంట ఎగ్జామ్స్ అప్పుడు
అవును పడ్డా బ్యానర్ల
దెబ్బల్ దాక్నాయా
దెబ్బల్ ఏం తకాలే
మ్మ్ హ్ పిన్నివాల్ వేదో ఫెస్టివల్ ఉందంటగా ఎప్పుడు
ఆ ఎప్పుడా ఫోర్ కి, ఫైవ్ కి, సిక్స్ కి అంట ఉందంట.
వెల్తూరా
పోవాలి ఏమో బట్టలు పెట్టాలంటే మా ఇంట్లో పైసలు లేవు మా బాబాయికి ఏమో,
మీ బాబాయ్ కి ఏం చెప్పాల అని ఆలోచిస్సురా
ఆ మా దగర్ పైసల్ లేవు బట్టల్ పెట్టమని తో రాలేము మా డాడీ మా అక్కని అడుగుతా అని చెప్పిండు మా అక్క దగ్గర పైసలు ఉన్నాయని నేను చెప్పిన
ఆ
బీరువాలో పెట్టుకుంటది పైసలు ఒక దాంట్లో,
నువ్వు ఇంకా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటావంటాగా మీ అక్క ఇంట్లో పైస లే ఏడన్నా పెట్నే తీసుకొని దాపెట్టుకుంటా వంటగా ఇంట్ల పైసలే దాపెట్టుకుంటావంట,
తే దాపెట్టుకుంటా
మీ అక్క కష్టపడి పని చేేసి సంపాదిస్తే నువ్వే మా ఇంట్లో చిల్లర అవి ఇవి దొంగతనం చేసి దాపెట్టుకున్నా
ఆపిల్ల ఏం కష్టపడు పని చేసేసి ఫోన్లతో గేమ్లు ఆడుతది ఇగ అంతే పైసలు వస్తయ్.
ఏం లే ఆమేదో వర్క్ కోతున్నా అని చెప్పింది
ఆ అమెజాన్ లో పోతుంది
మ్మ్ ఎన్ని డేస్ పోయింది అందులో హార్డ్ం ఏంటా పని ఎందుకని అక్క
హైదరబాద్ ఇట్ల బోయింది ఇంటికి తిరిగొ చింది
త్రీ డేస్ అని చెప్పింది ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఉన్నా అని చెప్పింది త్రీ డేస్ ఏ పోయిందంట ఆళ్ళ ఫ్రెండ్ కోసం పోయిందంట కానీ ఆడ పని మస్తు హార్డ్ ఉంటదంట సెప్పింది
అవునా హార్డ్ ఉందంట త్రీ డేసో ఫైవ్ డేసో అయ్యింది నాకు అంత తెలువదు
ఉమ్ హాలిడేస్ ల మీ అమ్మమ్మ వాళ్ళూరుకు వెళ్ళేరా
పోలేదు ఏ పోబుద్ది గాలే
ఎందుకు పోరా సమ్మర్ హాలిడేస్ గా మళ్ళీ మళ్ళీ వస్తాయా ఇయర్ ల వన్ టైం వస్తా అంతే
అమ్మమ్మ వాళ్ళతో ఎవ్వరు ఉండరు అమ్మమ్మ తాతనే ఉంటరు మామ వాళ్ళు ఎవ్వరుండర్ టైం పది కాద్ ఆడా ఆడపోతే అందుకే ఇన్నెను
ఇప్పుడు ఏడు ర్ మీరు
ఒక గెస్ట్ హౌసా
గెస్ట్ హౌస్ నాకు కూడ తెలిసు గాని అదే ఏ ఊరికింద అంటున్నా
కవ్గడ
కవ్వగూడ ఎక్కడుంది
శంషాబాద్ పక్కన
మరి అట్లే చెప్పాలి శంషాబాద్లు ఉన్నా మని కవ్వగూడ గెస్ట్ హౌస్ అని చెప్తే నాకేమ్ అర్థమవు
ఆ చెప్పండి ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదండి
మార్నింగ్ అం తిన్న
ఆ బ్రేక్ఫాస్టు చేసిన
నీ అంతా తెలివి నాకు లేదు అతి తెలివి సమాధానాలు ఇస్తున్న
హ
నార్మల్ గ మాట్లాడు
నేను నార్మలనే మాట్లాడు తిన్న హుమ్
మీ అక్కెం చేస్తుంది
ఆ పిల్లా తిరుగుతుంది
హుమ్ నెక్స్ట్ ఏం చేస్తదంట మీ అక్క డిగ్రీ అయిపోయింద మీ అక్కది
ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయింది సెకండ్ సెమ్ ఉందంట జూలైల
ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పింది చదువుతుంద మరి
ఫుల్లు జ చదువుతుంది రోజు బుక్స్ ముంగల్
నాకేమో ఇంట్రెస్ట్ తోసలేదేం ఏం సదువ్తలేను అని చెప్పి అంటినా
ఇంటిగురాలని నేను గదా నేను గదా నేనే సస్ చదువుతుంది అట్లా చెప్తది మీకు
ఉమ్ ఏంలా పిల్ల నా కన్ని చాలా చెప్తాది ఆమె చదు నా కూడా తెలుసు కంటే నేను కూడా చదువుతాలే నాకు ఇంట్రాస్ట్ వస్తాది
అవునా
రోజు అడుగుతా నన్ను అయితే చదువుతున్నావా అని
ఉమ్
మ్
పాస్ అయితదో ఫెల్ అయితదో అ పిల్లకే తెలవాలి
ఆ
సెమ్ వన్ సెమ్ వన్ ఎట్లనో పాస్ అయింది బ్యాక్లాగ్ పడతా ఏమో ఇక మీద మీద మీద అదేంది పాస్ అయింది ఆ పిల్ల కూడా ఫెయిల్ అయితానే అనుకుందంట ఇక పాస్ అయింది దేవుని దయ వల్ల
నైన్ పాయింట్ వచ్చినాయి బాగానే మార్క్స్ తెచ్చుకుంది అట్లా అంటావు మీ అత్తని
నైన్ పాయింట్ కాదు ఎయిట్ పాయింట్ నైన్ టు యో ఎన్నో వచ్చినాయి ఏ నైన్ ఎయిట్ సిక్స్ అంతేలే
ఏం లేదు నైన్ పాయిట్ ఏ వచ్చినాయి అంటా ఇంకా ఎయిట్ పాయింట్ నైన్ టూ అంటే ఇంకా నైన్ పాయింట్ కి దగ్గరనే వచ్చింది
ఆ
మీ అక్క గురించి చెప్తావా నువ్వు గొప్పలు చెప్పాలి మీ అక్క గురించి
గొప్పలు చెప్పడం నాకు అలవాట్లేదు
ఉ నీ గురించి చెప్పుకోమంటే మంచి చెప్త రీల్స్ చేసావంట బానే
అది ఇప్పుడు కాదు అప్పుడు చిన్నగున్నప్పుడు చేసిండే ఇప్పుడు చేస్తలే
నీకు ఇంస్టా ఉందా
ఆ ఉంది
మరి మీ అక్కని ఇది ఒకటి అకౌంట్ పోయింది ఫోర్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నది పోయిందిని బాదయిందని చెప్పింది
అవునవును పోయింది సస్ పెండ్ అయితే ఇంకొ కొండ క్రియేట్ చేసిన
ఉ
ఊ
మీ అక్క వాళ్ళకి ఎప్పుడుంట కాలేజెస్ స్టార్ట్
జూన్ ఫస్ట్ నుంచి అంట
ఎగ్జామ్స్ ఎప్పుడంట
జులైల అంట
జులాయా ఎదేల్వదా
డేటా తెల్వద్
ఊ
నా బర్డే ఉంది జూన్ ట్వంటీ నైన్ కి వస్తరా
ఎప్పుడు
జూన్ ట్వ టి నైన్త్
జూన్ ట్వంటీ నైన్ కా ఏమో అప్పుడు నేను బిజ్ గా ఉంటా అనుకుంటా నాకు వర్క్ ఉంటది
లే ఫంక్షన్ హాల్ తావ చేసుకుందాం రండి గ్రాండ్ గా
బాగానే జోక్స్ ఏస్తున్నావ్ గాని నీజం చెప్పు మీ అక్క చెప్పింది నార్మల్ గానే చేస్తాం అన్నది
లేదు మా ఇంట్లో నేను చిన్న క్కు తిన్న మీద ప్రేమ ఎక్కువ అందుక కొంచెం గ్రాండ్గా చేసారు ఏదైనా నేను అడిగిందల్లా ఇప్పిస్తారు ఆ
ఎక్కువ ఖర్చు పెడతావంట
అవునవున్ పెడతా పెడత ఆ మా అక్క అన్ని చెప్తది ఏం పని పాటు ఉండదు అన్ని చెబుతుంది
మరి పనిపాటు ఉన్నది కాబట్టి చెప్తది ఫ్రెండ్ నీ కాబట్టి అన్ని చెప్తది మీ అ కనక్
ఆ
ఉమ్ చెప్పు ఇంకా
ఇంకా ఏ
మీ అక్కని జరజదుకోమ్మని చెప్పు కాలేజెస్ స్టార్ట్ అయితున్నయ్ ఇంకా
నువ్వు చెప్పు నువ్వు ఫ్రెండ్వేగా అన్నీ చెప్తది గా నీకు
నేన్ చెప్పిన ఈనదు ఆమె
నేను చెప్పినా సరే ఈనదు
ఏమో నువ్వు చెల్లెలివి కాబట్టి చెప్తే వింటాదేమో అనుకున్నా
చెప్తాతీయండి వింటదేమో
ఉ చెప్పూజర
ఆ సరే
సరే నేను మళ్ళీ చేస్తా.
సరే అండి. సరక్ పోపాయ్